ఓ
ఆ చెప్పురా
ఏం జేస్తున్నావ్ ఆ వినిపస్థాంది.
ఏం చేస్తాన్నా చల్లగా పైన కూర్చోనున్నా.
అవునా నేను ఇప్పుడే షాపింగ్ చేసి వెనక్కొచ్చేశ్న.
ఓహో చాలా కష్టపడినట్టున్నారు ఏ కొన్నారెంటి.
కొనం పెట్టంలే జస్ట్ అన్ని కాట్ల ఆడ్ జేస్తా ఉంటా
ఓహో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
అంతే
హమ్
అవ్వి ఆడ్ చేసినె టువన్నా డబ్బులు ఉన్నప్పుడు కొందాం అనుకుంటే అవి నచ్చవు అప్పుడు. డబ్బులు లేనప్పుడు నచ్చుతాయి. డబ్బులు ఉనప్పుడు నచ్చవు.
మళ్ళ అప్పుడు చూసి టైం వేస్ట్ కదా అండి.
అది అలవాటయిపోయింది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు అడిచేవాళ్ళు. అది కొనవు పెట్టవు ఊరికే చూస్తా ఉంటవు దల్లనీ అని నన్నే కాదు మా చెల్లెలు వాళ్ళని కూడా అరిచే వాళ్ళదే కొంటార కొనేటివయితే చూడల్ల కొన కొన్నప్పుడు ఎందుకు జూడల్ల అని అడుస్తారు. అదొక అంటే హ అదొక హ్యాపీనెస్ అన్మాట.
హ్యాపీనెస్ ఏమో గాని నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు కదా మరి.
లేదండి టైం వేస్
డె ఆహా
ఆడవాళ్ళకి షాపింగ్ అంటేనే హ్యాపీనెస్. కొన్నామ లేదా అది పక్కన పెడితే చూడ్డం కూడా హ్యాపీనెస్. మీరు ఎప్పుడన్నా ఎళ్ళారాండి ఆడవాళ్లతో షాపింగ్ కి?
లేదండి
ఏమండి ఎప్పుడు ఛాన్స్ దొరకలేదా?
ఛాన్సా
అ
ఛాన్స్ అనుకోకూడదు కానీ ఏమో ఎప్పుడు టైం కుదరలే ఎవరు సెట్టు కాల.
ఉహూ వెళ్తే తెలుస్తుందండి ఎంత సెట్ చేస్తారు అని.
ఆహా బయట ఓకే ఎందుకంటే బయట చూసేకి ఉంటది కాబట్టి మరీ ఆన్లైన్లో కూడా టైం వేస్ట్ చూడ్డం తప్పు కదరా దాని బదులు ఇంకేదైనా చేయొచ్చు కదా.
ఆ
హ్ ఎం చక్క చదువుకోవచ్చు కదా ఏదో సైబర్ సెక్యూరిటీనూ బ్యాక్ ఎండో ఫ్రంట్ ఎండు
ఉహు మీకేం మోస్తాయండి మీ సబ్జెక్ట్ ఏంది అసలు.
మెకానికల్ ఇంజనీరింగ్
అవునా.
హ.
ఏముంటాయ్ దాంట్లో అసలు ఏమి చేస్తారు మెకానిక్లు అంటే ఏమిటి అసలు.
మిషన్స్ లైక్ ఇంజన్స్.
ఏఓ
దాని మ్యానుఫ్యాక్చరింగ్ లేదా రిపేర్స్ లేదా. దన్ కంప్లీట్ గా రన్ చేసే విధంగా చేస్తాం.
హహ.
ఉ రిక్వైర్మెంట్ స్పీడ్ అయితేనేమి.
ఆ అంటే ఏం రన్ చేయాల మెకానికల్ అంటే ఏంటి లైక్ వెహికల్స్ అలానా.
ఆ వెహికల్స్ లో ఇంజన్స్ ఉంటాయి కదా.
అ ఓకే.
ఆ ఇంజన్స్ లో ఆ పార్ట్స్ సపరేట్ సపరేట్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గాని
ఉ.
ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒకటిగా జాయింట్ చేసి అందులో. లూబ్రికేషన్ సిస్టమ్స్ గేర్సు సివిండర్సు అవన్నీ అరేంజ్ చెస్. చేసి. చేయాలి అలా రన్ చేస్తే ఒక బండి మూవ్ అవుతాది.
బండి ఒకటేనా ఇంకా ఏమన్నానా.
ఆ బండ్ ఒకటె కాదు ఇప్పుడు కంపెనీల్లో. మిషన్స్ ఉంటాయి సిఎన్సి మిషన్స్.
సిఎన్సి మిషన్స్ అంటే.
కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్.
ఏం చేస్తారండి దానిలతో.
అంటే కంప్యూటర్ లో ఒక కోడ్ ఎంటర్ చేస్తే ఆ కోడ్ ప్రకారంగా అది. ఆటోమేటిక్గా రన్ అవుతది అనమాట.
ఉ.
ఆ. అందులో కూడా మెకానిజమ్స్ ఉంటాయి అవి ఎలా మూవ్ అవుతాయి ఎలా వ. కవుతాయి అన్నట్టు.
ఉహు.
మెకానికల్ ప్రతి చోట ఉంటది. నువ్వు ఏది తీసుకున్నా కూడా అందులో ఒక మెకానిజం ఉంటాది.
హ
ఫర్ సపోజ్ ఒక వాచ్ తీసుకున్న అందులో గేర్ సిస్టమ్ ఉంటాది.
అవునా అండి.
ఆ. మనకు చూడ్డానికి ఏమో బయట ఒక మూడు ముళ్ళులు ఉంటాయి అవి తిరుగుతా ఉంటాయని మాత్రమే తెలుస్తది.
ఆ.
బ్యాక్ సైడ్ గేర్స్ ఉంటయ్.
ఓహో.
ఆ గేట్స్ ఒకదానికొకటి రొటేట్ అవుతా ఇలా టైమ్ గా. కన్వర్ట్ అయితది అది.
అవునా ఒకటేమ్మా అది వాచ్ లో డేట్ అన్ని ఉంటాయి కదా.
ఆ అది డిస్ప్లే అనమాట అది ఎలా అవుతది అంటే లైకు ఎలక్ట్రానిక్స్ ఐతది అప్పుడు మాట మా డిపార్ట్మెంట్ కి రాదనమాట
మళ్ళీ కోడింగ్ కండి
కోడింగ్ వొచ్చేసి మేం ఆటో క్యాడ్ అనమాట కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి మెకానికల్ కు
ఉమ్
తో అక్కడ నేర్చుకుంటాం కాబట్టి అవి సి ఎన్ సి మిషన్స్ కే రన్ చేసేలాగా ఉంటాయి కాబట్టి దాన్ని రన్ చేయొచ్చు
అవునా
ఊ
ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయా దాంట్లో ఉత్త ఇంజన్స్ ఒకటేనా
ఇంజన్స్ ఒకటే కాదు పెద్ద పెద్ద ట్రైన్స్ కానీ ఏరోప్లేన్ కానీ
ఉహూ
ఏవన్నా కూడా వెల్డింగ్ చేయడం షీట్ మెటల్సు లైక్ బెండింగు డ్రాయింగు వైరింగు ఏదన్నా గానీ మెటల్స్ ని బ్రేక్ చేయాలన్నా
ఆ
కట్ చేయాలన్నా మెకానికల్ గా ఇంజనీరింగ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అనమాట
అవునా రాకెట్ అండి
రాకెట్ లో మేం చెయ్యడానికి ఏముంటాదంటే లైట్ వెయిట్ పార్ట్స్ తీసుకొని అందులో ఇంజన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇంజన్ ఎలా అంటే చానా పీరు వెళ్ళాలి కాబట్టి అందులో లైకు ఇంజన్ లో కొన్ని పార్ట్స్ ఉంటాయన్నమాట ఎలా టర్బైన్ ఉంటాది ఎగ్జాస్ట్
ఊ
ఆ టర్బైన్ నుంచి గాలి ఎంటర్ అయ్యి లోపలికెళ్ళి అదే గాలి పీడ్ తో కెమికల్ మిక్స్ అయితే ఏమవుతాది అంటే బ్లా బ్లాస్ట్ అవుతాయి అనమాట పార్కొ లగా
హూ
అది ఎగ్సాస్ట్ లాగా బయటకొచ్చి ఆ ఎనర్జీ అంతా బ్యాక్ వచ్చేస్తే బా బండి ఫ్రెంటుకి మువ్ అవుతాయి అనమాట
ఊ
సో అలా పైకి మూవ్ అవుతది
అవునా
హ్
మీ కొత్త బా ఆ
అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా
ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటండి
అదే ఏరోప్లేన్స్ అండి
ఆ
అందులో కూడా స్ట్రీరింగ్ ఎలా ఉంటందంటే గైరోస్కోపిక్ లాగా అనమాట
ఆ
ఒక సైడు వెయిట్ వేస్తే ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ రొటేట్ అవుతది అది ఆ సిష్ స్టం ఉంటదన్నమాట సింపుల్ గా ఒక సైడ్ రొటేట్ చేస్తే ఇంకొక సైడ్ మూవ్ అయ్యేలాగా
అవునా
మ్
అదే అండి అంటే మీకు ఇప్పుడు ఏ జాబ్ అంటే ఇంట్రెస్ట్ మీకు మెకానికల్ అంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉంది తీ తున్నారా లేకపోతే వచ్చింది లే ఏదొ ఒకటి చదువలి కదా అనేసి
అట్లేం లేదు అన్న స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాడు ఏమని
మ్
సిటూ మెకానికల్ లాగా వచ్చింది మెకానికల్ జాయిన్ అయితవ అని
ఆ
సరే ఎలా ఉంటది వర్క్ అంటే ఇలా ఇలా ఉంటది కంపెనీస్ లో వర్క్ చేయాలి
మ్
ఆ మీరు మిషన్స్ ని అలా ఇలా ఆపరేట్ చేస్తారు అని చెప్పాడు
అంటే మెకానికల్ కాకుండా వేరే బ్రాంచ్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా
ఆ అంటే ఆల్రెడీ అన్న సీఎస్సీ కదండి
ఆ
ఆ మళ్ళీ అది ఎందుకని చెప్పి ఇంకా మెకానికల్ని పెట్
ఒక్కటే పెట్టారా ఈసీ త్రిబులీ అలా ఏం పెట్టలేదా
ఆహా అదేం పెట్టలేదు మెకానికల్ ఆ సెలెక్ట్ చేశాను ఇంకా అదే పెట్టాడు అండ్ ఇంకొకటి కూడా చెప్పాడు మెకానికల్లో అమ్మాయిలు ఉండర్రా అని మనం ఏమంటే టెన్త్ అసలకి టెన్త్ వరకు లవ్ కాన్సెప్ట్టే తెలియదు మనకు అంటే ఏంటి ఏందో అసలుకి సినిమాలు కూడా సినిమాలు చూస్ నప్పుడు కూడా అర్థం కాలే
మ్
ఆఫ్టర్ కరోనా తర్వాత బాగా అర్థమైందనమాట సో టెన్త్ తర్వాత ఏం చేసా అన్నగాడు మెకానిక్ కల్లో గర్ల్స్ ఉండర్ర మీకు అంటే
ఆ
సర్లే మనకేం అవసరం మనేం మాట్లాడతామా పెడుతామా మనకు ఏం అవసరం లేదులే అనుకోని కాన్ఫిడెన్స్తో మెకానికల్ ఓకే అని చెప్పా ఆ తర్వాత తెలుస్థంది అసలుకి ఎంత కష్టంగ ఉంటదో అసలు గర్ల్సే లేకోకుండా ఓన్లీ బాయ్సే ఉంటాయి అసలుకి ఇంట్రెస్ట్ రాక
అవునండి ఇప్పుడు మాక్ కూడా అంతే ఓన్ లీ అమ్మాయిలే ఉంటే ఆ ఫన్ ఉండదు అబ్బాయిలో మరి కో ఎజ్యుకేషన్ అయితే నె ఫన్ ఉంటది
ఉ
నాకా ప్రాబ్లం ఆ ప్రాబ్లమే లేదండి నేను చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషన్
పోనీలేండి మీరన్న బాగుండ
ఉ చానా బాగ ఆడుకునేదాన్ని నేను అందరు అంటే అబ్బాయి అమ్మాయి అని లేకుండా ఇప్ ఎప్ ఇప్పుడైతే టెన్త్ తర్వాత టెన్త్ లో కూడ ఎయిత్ అహా ఎయిత్ వరకు బాగా అడుకునేదాన్ని అలా ఏం చేయకుండా మల్ నైన్త్ కొచ్చినాంక అడ గలిజ్ స్కూల్ అది అంతా అందు కొంచెం కంట్రోల్ లో ఉన్నా మళ్ళీ టెన్త్ లో కరోనా కాబట్టి కొంచెం బాగా వర్షం అయిపోయినారు అందరూ ఇంక డిప్లొమా అంటే ఇంకా ఇంక అస్సల్లే బీటెక్ కొంచెం కొంచెం
ఉమ్
డిప్లమా ఎలా అంటే అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు మాట్లాడే వాళ్ళు కాదు కానీ కాలేజ్ అయిపోయినాక అందరు కాంటాక్ట్ అయినారు అదేం రోగమో
మాకే అనిపిస్తది అప్పుడప్పుడు మనకి ఎవరన్నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే బాగుంటది
ఆహా
ఉన్న ఫ్రెండ్స్ ఆఫ్లైన్ న్ల అంటే అదేదో వాళ్ళు షెడ్యూల్ పెట్టుకున్నట్లు ఆఫ్లైన్ వెళ్ళిపోతారు మరి
ఎవరు
ఉన్నారులే నాకు ఒకరు ఆ ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు
ఆహ
ఆ ఒకరిలో మా క్లాస్మేట్ తనేంద్ర అంటే ఇన్స్టా ఏం వాడదు సో రీల్స్ ఏం సెండ్ చేసుకోలేను ఇంక నేనే మెసేజ్ చేసినా అప్పుడు రిప్లై ఇస్తుంది ఇంకా అంత వరకు ఇంకేదన్న సిలబస్ లో డౌట్ ఉంటే మెసేజ్ చేస్తుంది ఇంక లేదంటే లేదు
ఆ
ఇంకొకరు ఉన్నారు ఆ మాస్ కోపు ఉన్నా అనుకున్నట్టు ఆరు నెలలకు ఒకసారి ఫోన్ చేస్తారు
ఉ
ఆరు నెలలకు ఫోన్ చేసినా కూడా ఒక పది నిమిషాలేం బాగ